మడం క్యూ
చూరినా నీకు ఇంగ్లీష్ టాస్ వచ్చినట్లేదు మేబి అందుకే ఏ మరు ఇంకా నంగ్ చ క్యూ ప్లీలీస్ బాగ్య ఇకు కార్య మంబర్
చె
మండి తర్వాత ఫెస్తా ఏప్రిల్ ఫస్ట్ రాక ఏంలే టాస్
ఈరోోజు మనం సరిపోయింది మనకి కాల్స్తో
ను వాటి దొర్లి ఫోన్ కట్ చేస్తావు లాగుందే
నచ్చలేదు ఇదిగో ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేస్తా నేనే ఏం నేనే ఏం కట్ చేయలేదు ఏం తతారు మీ మీ బష
వేస్గాడ వాడ ఏం మాట్లాడతాడు బోడి మన్నచ్చ చ్చాడు చెప్పాను కదా ఇంటికని లేదా అని అడిగాడు పోలేదా చెప్పినా ఎందు పోలేదు అని అన్నాడు నేను ఎందుకు పోలేదు అన్నాను నార్మల్గానే పోలేదు అన్నా క్ వీక్ మ్యారేజ్ి పోవాలి అన్న ఎవరిస్తు మ పను మీరే అన్న అ నాకున్నాడు నా కొంట
ఇప్ప అన్న పాట ఏం ముందిర బాగా చేస్తాడంటేగా ప్లాంటేషన్ అయినాను ఇంకాాముాము
జామ్ జామ్ జాస్తర్లే జామ్ జాము ఒక్కటే మూసేస్తాం మొత్తం వైట్ టీ షర్ట్ వైట్ షర్ట్ వేసుకొచ్చిందని స్పోర్ట్స్ లో మెరింట టీషర్స్ర్డుదిేసుకొచ్చ ఇక్కడ మళ్ళీ దాని కోసం వర్క్ కోసం
అవునా
ఉ
ఇదంతా మోసుకు రావడం కానీ ఒకసారి ప్రిన్సిపల్ సారె వదిలే వదిలే పిల్లలు చేష్టలని పక్కకి
ఆ
ప్రీమ్ అదే రెడీసారీ మాత్రం మేడం ఈ వయ్యర్ లు ఏం చేస్తున్నాయి ఆడ కొచ్చి నిల్చుటున్నాయి పన్ చేయకుండా
అ
ఇంకా ఎందుకు రావడం చిన్న వయ్యార్లు కాదు మేడమ్స్
అయ్యో అయ్యో
అయ్యో తిట్టి పోస్
ఆ
ఎండ తగులుతుంది అని అంటారు ఎండ తగులుద్దని నీడలో పోయి కూర్చు నిల్చుటారు కాదా ఇంకెందుకమ్మ రావడము అడు పోయి ఉండుకుండి ఈడే ఉండు కూడితే ఆ ఎండ కి ఈడే ఉండు
నిజమే ఇదెగా
ఒక చెట్టుగాడు ముట్టుకోరు ఇడ దిరుకుంట్రు ఆరాడతాం
ఎంతమంది సార్ ఒ
చేయండి అది చేయండి
ఆయన పెద్ద ఇది కదా లెక్క పై నుంచి దిగ్ దిగు వొచ్చాడు కదా ఆయన మాత్రము ఏమ్ పనులు చేయడు మనం మాత్రం అన్ని పనులు చేయాలి చేసి అన్ని పెట్టాలి.
వాళ్ళు కట్టింది చేస్తున్నాం కాబట్టి వాడు
చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చేపించుకుంటూనే ఉన్నారు మనం తిరగబడ్డాం అంటే వాళ్ళు ఏం చే
ఏమ్ తిరగబడతారు ఆడా ఎవరు తీరగా పడుతారు
ఉ
ఏమని తిరగబడదామని వాళ్ళ చేతుల్లో మార్క్స్ ఉంటాయి అందరూ అయ్యే ఆలోచిస్తారు.
ఏదో మీ పెద్ద చదివి ని నిజంగా చేతన్నట్టు ఒకప్పుడుతే వేస్తున్నారంటే పంతొమ్ ఇప్పుడు అలా ఏమ్
ఏమో వాళ్ళు రివెన్జ్ తీసుకోవాల అనుకుంటు ఏ ఎంత రాస్తే ఏం లే ను నైట్ ఆపు ఇంకా
వచ్చి పడుకున్న
అంతే ఉ
ఏంటి నువ్వు ఇంత డిఫరెంట్ గా ఉన్నావు ఈ రోజు పట్టిందా ఏంది
ఆ ఏ ఏంది ప్రవీన్న
ఏంటి కార్యవాళ్ళు ఈమెకి వినపడట్లేదంట రికార్డింగ్ అన్న కట్ చేయండి
నోరు మూసుకో నీకు ఎందుకు నీకు కొవ్వు కాదా
మీ అక్క కట్ చేసిందే నిజంగా హలో ఉంది లే హ ఆ నాయి అయిపోయినాయి అని కాదు నేను మాట్లాడుతుంటే వినపడట్లేదు అంటుంటే
ఆహా
నువ్వు దగ్గరుంటే వింటావా లే దూరంగా పోతే వినలేవా
నోయల్ అన్ని వింటా నీ మాటలు ప్రతి ది నోటెడ్ నాకు నువ్వు నా ప్రాణం రా చేశారు ఇంకోటి ఉంది ఇంకా అవల ఏదైనా ఎన్నైనా మాట్లాడతారు అబ్బా ఏ ని నా టాక్ ఆఫ్ చేసుకుని నా ప తకుడా
ఒక్క రోజు ఒక్క రోజు నాగు యాభై వేసుకున్నందుకు రెండు వేల రూపాయలు వ
ఆ అదంటడ
అది నిజమే కదా
చ కట్ట పనీ గడి పని నీవళ వాళ
నువ్వు నేను చేసినప్పుడు కూడా మాబ్లేదు కదా వాటికి కూడా ఇస్తారులే ఎనభై రూపాయలు వేయండి నాతో మూడు కాల్సో నాలుగు కాల్సో మాట్లాడింది
ఇకనాత న ఇది న్న సధాలు చేయడానికి
మాట్లాడి గదా ఎనవ రూపాయ నే నా కాల్స్ వర్త ఇనా చెప్ప
అవును అవున అవునుఅవునే నా డబ్బులు నాకు ఎయ్యండి అమ్మ నాకు రావాల్సినవి అన్నీ నాకు క్లియర్ చేయండి
ప్లీజ్ కార్య వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం మా అమౌంట్ మాకు ఇచ్చేసేయండి పది రోజుల నుంచి చూస్తునాను డబ్బులు నాకు పడ ఏట్లేదు ప్రోసెసింగ్ లోనే ఉంది
దయ చేసి నా డబ్బులైయమని కోరుకోవాల్సిందిగా మనవి మాట్లాడే బావ్యక్క నీ అడుగుతున్నాను నీ డబ్బులకి నాకు సంబంధం ఏంటి నాకు అథం కాదు
నేను ఒక్కదానిన్నండి
నేను ఇంతకు ముందు మీకు చేశానంటే ఒక అర్ధం ఉంది అండి అడిగానంతె ఇంతకు ముందు ఏం చెయలే కదా ఇప్పుడు నేను న్యూ క్యాండిడేట్ ని రష్యా
నేను ఫ్రెషర్ పో ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి ఇప్పుడు ఫోన్య ఏ ఫ్రెండ్ టాస్క్ ఇంగ్లీష్ లో కూడా చేస్త ఫైవ్ పోయి అవి తెలుగులో చేసి మిగతావన్నీ ఇంగ్లీష్ లో చేశా ఫిఫ్టీన్ వాటికి డబ్బు డబ్బులు ఇయ్యండి దయచేసిన నా డబ్బులు నాకు ముప్పై ఒకటి లోపూ ఇచ్చేసేయండి ఎంతో పారిపోతారని చెప్పట్లేదు కానీ అవసరం ఉన్నప్పుడు అప్పుడు వేయడమే కదా కావాలి అవసం లేనప్పుడు వేస్తే ఏం చేసుకోవాలి
బట్ అవసరాలకే కధ మనం అడుగుతాం అంతేలే
ఎన్ని రోజుల నుంచి పది రోజులు నుంచి ఈ రోజుతో పన్నెండో రోజు ప్రాసెసింగ్ అంతే ఇంకా పద్నాలుగు రోజులు వేసేస్తా అన్నారు పద్నాలుగు రోజులు వేయలేదు బాగ్యం ఆ
పర్లేదు ఎస్తారు ఎస్తారు
నువ్వు బాధ పడకు అన్నం గూడ వేస్ట్ లో ఇట్ల అది రూమ్లో తింటున్నారు తెచ్చుకుని
అదే తిండం మానేశా అనుకో అలానో తింటాది కద ఏడో చోట
నేను అల్లని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను
హ్మ్ మీరు
వాట్ అర్ యూ డూయింగ్ రే
అవును ఇంతకిప్పుడు మీ మామ య్య పెల్లి తిన్నావ
సాడే నెళ్లలా ఈడ మిడ్టి పెట్టలా తెచ్చి పట్టిస్తున్నారు నాకు
కథమ్ గుడ్ బై టాట మీరంతె ముందు పెట్టేసి అయిపొతది లాగెస్ట్ నీకు ప్రాబ్లం అయిపోతది అప్పుడు అప్పుడేం చేస్తా
చెప్పనే చెప్పి సావట్లా మిడ్ ఎప్పుడో ఈ నా సావు ఈ నా సావు కి
ఇట్నుంచి అన్న రావే
మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు వాడికి రెస్పాన్సిబిలిటీనే లేదు
అది ఎప్పుడో తెలుసు అందరికి ఈ రోజు నువ్వు చెప్తున్నావు కొత్తగా ఇస్తారు అవును మీకే మీరు కన్ కనుక్కొని చెప్పడం తప్ప ఏం ఏం లెటర్
నా నా ఐడి పోయి అడిగి మర్రీ తీసుకొచ్చేవాడు మిడ్డి పెట్టాల్సిందయని అప్ప ఏమీ లేొల్ హె నిజంగా
ఉమ్ ఉ ఉ ఆ అ హ మాకు ఎందుకు ఇంచార్జ అయినా మాకు వెంకీ గారు నాగేశ్వరరావు గారు ఇంచార్జ్గా కావాలి వేయించుకో అవును చేస్తారు జిఎన్ఆర్ చేస్తారు ఆయన అయితే బాగ చేస్తారు అమ్మ బయట తిప్పుతారంట అక్కడ
ఎవరు చేస్తున్నారు ఆది అది శెంకరన్నాయు. అవునా వైస్ ఫినిష్ వాళ్ళు చేసిండ్రంట మళ్ళీ ఫార్టీ టూ ఇస్తున్నారంట ఏడ ఎంత ఏడ ఎంత ఇస్తున్నారంట థర్టీ టూ థర్టీ ఫై వో ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ ఎంత తీస్తున్నారంట
బెస్ట్ కదా చాల వేరేట్లు బెస్ట్
అందుకేపోయిన నేడ వీళ్ళు సార్ ఈడ ఐదు వేలు పెంచలే పెంచలేదనే కదా ఆయన అయిగిపోయాడు
తన్ జరిగిన్
అదిి కాదంట ఈడ ప్రిన్స్పిపల్ సార్వల్ బందు అమ శిరీష మె హాస్టల్ శిరీష చిన్నది ప్రిన్సిపల్ సార్ బంధు కదా ఆ ఎమ్మికి సార్ కంటే ఎక్కువ శాలరీ ఇస్తంది
ఎం దక్క
అందుకనె వెళ్ళిపోయాడంట ఏంది ఫెషర్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎక్కువ శాలరీ సబ్జెక్ట్ లో మా దగ్గర సీనియర్ మోస్ట్ మా దగ్గర మాకు ఒకే శాలరీనా అని అంతటి వెళ్ళిపోయాడంట
ఎంత ఈయనకి ఫార్టీ ఫై్ థర్టీ ముఫైవ్ అన్నవ్ ఆమెకు ధర్టి ఫైవ్ ప్లస్
చిల్లరైతే అక్క ఆ ప్రెషర్ కట్ల ఎయిటీ న్ ఇస్తారు ఇ ఇయర్ వయిజ్ ప వస్తరు డైరెక్ట్ బతు బయిరెంంట
అంతే అంతే ఏదో అయింది అంతే ఆమెకి నియర్లీ ఎయిటీన్ ఎయి ఎనో ట్వంటి ఎంత ఇస్తున్నారు స్టార్టింగ్ ఎంత ఎక్కువ ఎందుకు ఇస్తారో మే అడిగినా పెంచట్లేదని కోపం వచ్చింటా అది అది మాటన్న తెలుసు
ఆ అదే ఉండచ్చ మేము ఇన్ని సంవత్సరాలు చేస్తుండే ఇంత ఇస్తుండ్రు ఏమి ఇప్పుడు వచ్చినా ఇంత ఇస్తుండ్రు అనే మేబి
అవునవును ఉండు మళ్ళీ చేస్తా